బాగున్నారా అండి
బాగున్నా అండి మీరెలా ఉన్నారు
బాగున్నామండి తిన్నారా
ఆ తిన్నామండి మీర్ తిన్నారా
ఉమ్ తిన్నాం ఏం జేశారు ఫ్
ఏం లేదండి దోజులే
దోస
ఉమ్
ఇప్పుడు దోసలా
ఆ మధ్యాహ్నం తిన్నానండి దోసలు
అయ్ పోయిందా అండి ఇంట్లో ప్ పని
ఆ అయిపోయిందండి మీది
అయ్ పోయిందండి వంట జేస్కోవాలి
ఏం జేస్తున్నారు
ఖాళీగ ఉన్నా అండి
ఉమ్
మ్ చదువుకున్నారా అండి జాబా స్టడీనా
డిప్లొమో కంప్లీటెడ్ అండి
ఓహో డిప్లొమో కంప్లీటెడ్ అండి
ఓ ఏ బ్రాంచ్ అండి
సివిల్ బ్రాంచ్ అండి మీరండి
నేన్ కూడ సివిలేనండి
అవునా ఆ ఆశ్చర్యంగా ఉందండి ఇద్దరిది ఒకటే
ఉమ్
మీ వాయ్స్ ఎక్కడో విన్నట్టుందండి
ఎక్కడ విన్నారండి
ఎక్కడో విన్నట్టుంది కొంచెం దగ్గర్లోనే నాకు బాగ క్లోజయిన మనుషుల్లో విన్నట్టనిపిస్తుంది
ఓ
హు హు మీ కాలేజ్ ఫీజ్ పడిందా ఆన్
లేదండి మీ కు
లేదండి వన్ ఇయర్ దన్న పడిందా అండి మీకు
ఆ ఫస్ట్ ఇయర్ పడిందండి మిగతా టూ ఇయర్స్ పడలేదు
ఎందుకండి ప్రభుత్వం మీరు ఏం చేశారు అయ్యో ఇప్పుడు ప్రస్తుతం బీటెక్ కా అండి
ఏంటండి
బీటెక్ చేస్తున్నారా ఇప్పుడు
లేదండి ప్రెజెంట్ అయితే ఖళీయే ఈ సేట్ రాసి బీటెక్ జాయిన్ అవ్వాలి
ఈసెట్ ఆ మరి చదువ్ కుంటున్నారా అండి ఇంట్లో ఉండి
లేదండి
ఫోన్ చూసుకుంూ అట్లా పాడు చేసుకోకండి లైఫ్ ని చదువుకోండి మంచిగా
కేం చదువుత్
హలో హలో హలో
హలో
ఏమైందండి కట్ అయిపోతుంది వాయిసు
సిగ్నల్ లేదనుకుంటా అండి
అవునా అయ్యో మీ ఇంటి ముందు ఒక టవర్ వేయించుకోవాల్సింది అండి అట్టయితే వచ్చేది
మా ఇంటి దగ్గర రెండు టవర్లు ఉన్నాయండి
మరి సిగ్నల్ రాకపోవడం ఏంటండి
తెలియదు అండి
అయ్యో పాపం ఇంటి దగ్గరే టవర్ పెట్టుకొని కాని సిగ్నల్ రాకపోతే చాలా కస్
ఇదీ ఎయిర్టెల్ టవర్ అండి
మీదీ జీవోనా అండి
ఆ అవునండి
అయ్యో ఎయిర్టెల్ షిఫ్ట్ చేయించుకోండి ఎయిర్టెల్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్
ఎయిర్టెల్ కంటే జియోనే బెటర్ అండి
అవునా అండి
హు ఫైవ్ జి నెట్ వచ్చిందండి
మరి సిగ్నల్ రాదుగా అండి
సిగ్నల్ కే అండి బాగానే వస్తా అప్పుడప్పుడే రాదు.
అవునులేండి. మీ ఇలాగ అది కూడా తలకాయ తింటదేమో
ష్ ఏంటండి అంత మాట అనేసారు.
ఏదో అండి క్యాజువల్గా అన్నా సారీ అండి ఏమ అనుకోవద్ అండి ఫీల్ అవ్వకండి.
పర్లేదు పర్లేదండి.
ఓకే అండి. మీరు ఎవరికైనా ప్ర్రాంక్స్ కాల్ చేసారా అండి.
ఎప్పుడో కాలేజ్ లో ఉన్నప్పుడు చేసామండి. అంతే
అవునులేండి. ఇంగా అదే పనిలో ఉంటారు. ఎప్పుడు అని ఎందుకు అంటారులేండి. ఇంకా
హ్
ఎంతమందికి చేసుంటారండి.
వన్ ఆర్ టూ మెంబర్స్ అండి.
అదేంటండి నిజం చెప్పండి. ఆ పద్దం ఎందుకు చెప్తున్నారు.
నిజంగా అండి
ఆపద్దం చెప్తున్నారండి. మీరు మీ మాటల్లోనే తెలిసిపోతుంది.
ఇద్దరికి తప్పితే నేను ఎవరికి ప్రాం కాల్ చేయలేదు అండి ఇంతవరకు
అవునా పాపం దడుచుకొని చచ్చినట్లు ఉన్నారు వాళ్ళు
ఎందుకండి
మీరు ప్రాంక్ కాలు చేసారంటే ఇంగా అయ్యో మాయం జగన్నాథమేనండి
అదేంటండి అంత మాట ఆనేశారు.
సారీ అండి. మళ్ళీ బై మిస్టేక్ వచ్చేసింది.
ఎన్నిసార్లు అండి మీరు మిస్టేక్ జెస్తారు.
నా లైఫ్ అంతా మిస్టేక్స్ ఏ ఉంటాయి అండి ఏంటో నా లైఫ్ త్తం కాదండి. నా లైఫ్ మొత్తం మీస్టేక్స్ ఏ అందుకే నా లైఫ్ ఫీల్ అయిపోయిందండి.
అయ్య ఎందుకు
ఏదో ఒక చిన్న స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాల లైఫ్ మొత్త త్తాం టోటల్లి ఇంకా చిందరబందరం అయిపోయింది.
ఆ
మీకు పెద్ద పండుగ ఏదండి హ్ బాగు ఉన్నం అండి మీకు పెద్ద పండుగ ఏదండి.
హ్ ఆ ఇక్కడ గ్రామ దేవత పండుగని బాగా చేస్తారు.
హ్ హు బట్టలు కొనుకుంటార్ ర మీరు ఆ పండుగకి సమస్యలు మొత్తం మీరు కొంటనే ఉంటారు లేండి అవును పండగకి కొంటారా
అలా ఏం లేదండి
మ్హ్ మీరు డిజైనరా అండి మీ వాయిస్ చూసిందే మీకు డిజైనర్ గా అనిపిస్తుంది ఏదైనా శారీస్ తీసుకొని డ్రెస్సెస్ గా మార్చుకునే వాళ్ళాగా కనిపిస్తున్నారండి మీ వాయిస్ వింటుంటే
వాయిస్ తో ఎలా చెప్పగలరండి మీరు
నేనంతే అండి అలా చెప్పగలను వాయిస్ చూసే వాళ్ళ జాతకమే చెప్ ట్టేస్తా అండి
అబ్బా ఓకే ఓకే
మీరు ఎక్కువగా శారీస్ ని శారీస్ తీసుకొని డ్రెస్సెస్ గా కన్వర్ట్ చేసుకుంటుంటారు
అవునండి
మీ అమ్మ శారీస్ అవి కూడా
అవునండి అలాగ ఎంత కరెక్ట్ గా ఎలా చెప్పారండి
చెప్పాగా అండి ఎవరైనా వాయిస్ వింటే నేను అట్లే గుర్తుపడతా అని
ఓ
ఆ మళ్ళెందుకండి ఇందాక అపద్దం చెప్పారు గ్రామ దేవత బా చేస్తారంటే బట్టలు కొనుక్కుంటారా అంటే కొనుక్కోం అని చెప్పారు ఏంటండి
నేను బాటిలో కొనుక్కొని సంవత్సరం అయిపోయిందండి ఇంకెప్పుడు కొన్నాను
అయ్యో షాపింగ్ చెయ్యండి షాపింగ్ కూడా చేస్తే మైండ్ రిలీఫ్ గా ఉంటుది
అయ్యె
బేరం ఆడండి మూడు వందలకి పది రూపాయలకి ఇరవై రూపాయలకి బేరం ఆడితే అప్పుడు మైండ్ రిలీఫ్ ఉంటదండి
నాకు బేరాలు ఆడటం రాదండి
ఓసినీ సినిమాలు చూస్తారా అండి మీరు
అంతగా చూడనండి
మరేం చూస్తారండి
ఎక్కువగా కార్టూన్స్ చైనీస్ డ్రామాస్ చూస్తానండి
అనుకున్నా అండి మీరు కొరియన్ బ్రాచ్ అని నేను అనుకున్నా
ఆ అవునా అండి
కొరియన్ బ్యాచ్ మీరంతా ఏముంటాయి వి చూస్తారండి నవి చూస్తారండి ఇంట్లో ఉండి ఈ సెట్ కి ప్రిపేర్ అవ్వండి మంచిగా చదువుకోండి మీకు లైఫ్ ఉందండి
బావుంటదండి నేను కొరియన్ డ్రామాస్ చూస్తుంటే
అయ్యో నేనూ చూస్తా అండి అలా అయితే
చూడండి
చూస్తాను చూస్తా చూస్తా నేనూ చూస్తా అండి నేనూ డౌన్లోడ్ చేసుకొని చూస్తా ఎంత బాగున్నాయో చూస్తా నేను కూడా గేమ్స్ ఆడు తారండి గేమ్స్ గేమ్స్
లేదండి. గేమ్స్ ఏం ఆడ్ను.
ఎందుకండి.
నార్మల్ గానే అండి. ఇక్కడ గేమ్స్ ఆడడానికి కానే ఎవరు ఉండ్రు.
అంటే ఫోన్ లో అండి. గ్రౌండ్ లో కాదు ఫోన్ లో
ఫోన్ లో గేమ్స్ ఏమి ఆడ్నండి.
అయ్యో మరి నేన్ ఎప్పుడు నేనే మీ ఫే మీ వాయిస్ వింటుంటే. ఏదో టెంపుల్ రన్ అలాంటి ఆడేటట్టు ఉన్నారుగా అండి.
పక్కనోల్ ఫోన్ లో ఆడతాను గానీ. నా ఫోన్ లో గేమ్స్ ఏమి లేవండి.
అదే అండి నేనే చెప్పేది. ఫోన్ లో గేమ్స్ ఆడతారా నని
నా ఫ్రెండ్ ఫోన్ లో ఉండేది. టెంపుల్ రన్ ఆ అమ్మాయి ఫోన్ లో ఆడుకునేదాన్ని.
అదే అండి. పాపం ఛార్జింగ్ అయిపోగోట్టేటోలాంట కా అండి.
మీకెవరు చెప్పారండి.
మీ వాయిస్ వింటూనే అర్థం అయిపోతుందండి.
ఓ అలాగా అండి.
ఉహ్మ్
సరే సరే అండి
అహ్ కాలేజ్ బాగా చదువుకున్నారా అండి. సప్లీస్ లేకుండా మొత్తం అన్ని ఎగ్జామ్స్
హా అన్ని కంప్లీట్ మీరండి.
ఆహ్ టాపర్ అండి. అలా అయితే మీరు ఆహ్ నేనే ఏమంటాండి లాస్ట్ లో రెండు సెమ్లా రెండు సప్లీలు పెట్టుకున్నా అండి. లాస్ట్ సెమ్లా
ఇప్పుడు కంప్లీట్ అయిపోయాయాండి.
ఆహ్ అయిపోయాయండి. నేను పెట్టుకోను అట్లా ఆస్తులు నా దగ్గర ఉంచ్ కొనండి
ఒకే ఒకే
ఎవరాస్తులు వాళ్ళ దగ్గరే పెట్టుకోవాలనిండి. అందుకే ఇచ్చేస్తా.
ఉహ్
ఉహ్ వంట చేయ్యాలా అండి. లేకపోతే మీ అమ్మగారు లే మీ అన్నగారు ఎవరైనా చేస్తారా.
వంట చేసేదెం లేదండి.
అవునులేండి. తిని పడుకోవడమే
అంతే అండి.
అవున్ లేండి
ఉహ్ హు
ఒక కడవ తీసి ఒక్ పక్కకి జరపగలరా అండి. మీరు జరపలేరా
కడవాంటే యామిన్ బింది.
ఎస్
ఆహ్ మో నేను బింది మోస్తా అండి.
మోస్తార డి. అదే మిమ్మల్ని మోస్తదేమో అండి. కొంపదీసి
తనండి
అవునవును సరే సరే డి మోయడం మంచిదే అండి మోసి తిరగండి ఒక ఐదు కిలోమీటర్లు అట్లా తిరిగితే ఉన్న మనుషులు మొత్తం తగ్గిపోతారండి
హా అప్పుడు నేను కనిపించనుండి
పెట్న్నా ఆ దోశలు ఎవరైనా మధ్యాహ్నం తింటారా అండి పొద్దున బ్రేక్ఫాస్ట్ తినాలండి లేకపోతే నైట్ డిన్నర్ లో అన్న ఒక దోశ తిని పడుకోవాలి నీ మధ్యాహ్నం దోశలు తినకూడదండి డైజెషన్ అవ్వదు
పింద ఉంది కదా అని చెప్పి తినేసాంమండి హ్మ్
ఇత్త పిండి దినారా అయ్యయ్యో
కొత్తపిండి కాదండి దోసల పిండి దోసలు వేసుకొని తిన్నానండి
అదే అండి అసలే దోసలు వేసుకొని తింటేనేరు కదా మీరు మళ్ళీ దోసల పిండి తిన్నారండి అంటే ఇంకా టాయిలెట్ కి ఇరవై గంటల తిరగాల్సి వచ్చిందండి అవునులేండి
చే ఆ
ఉమ్ బా చదువుకోండి ఉంటా అండి
అలాగే అండి బాయ్ అండి
బాయ్